హలో
హలో చెప్పండి ఏం చేస్తున్నారు
నేనా బ బట్టలు మడత పెడుతున్నానండి
అవునా ఉహు
ఏం చేస్తున్నారు మీరు
అయ్యో పక్కనమే మాట్లాడుతుంటే ఇడ కూర్చున్నాను ఇంకా వాళ్ళది టీవీ కరాబ్ అయిందంట అవి రిపేర్ చెపియడానికి కాదంట వాళ్ళ హస్బెండ్ ని బతిమీలాడుతుందీ కొత్త టివి తీసుకురా అని
నిద్ర లేసిందా అండి మీ పాప
ఇంకా లేవలేదు వాళ్ళ డాడీ పక్కన పడుకుంది గా ప్రశాంతంగా పడుకుంది ఇగ ఏ ఇంట్లో పని చేసుకున్నాను
లెగిస్తే యుద్ధం మొదలైద్దిగా మరి
ఆ
పాప లేగిస్తే యుద్ధం మొదలైద్ది
ఆ అందుకనే పని అంతా చేసుకున్నాను ఇంకా రైస్ కూడా ఇప్పుడే పెట్టేసాను కదా ఉంది ఇంగ సాయంత్రం ఏదన్నా కర్రి చేసుకోవాలి ఇగ
పొద్దున కర్రీ సరిపోతుందా మళ్ళీ చెయ్యాలా
ఇప్పుడు చేస్తాను రేపు ఫ్రైడే ఉంది కదా నాన్ వెజ్ తినొద్దు అనేసి ఈరోజు ఇప్పుడే ఎగ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నాను ఇగ వాళ్ళ డాడీ లేసి ఎయిట్ టూ డేస్ త్రీ డేస్ తినము నాన్ వెజ్ మేము నెక్స్ట్ వచ్చేదే నెక్స్ట్ వచ్చేదే
ఎందుకని అలా
రేపు టెంపుల్ వెళ్తున్నా మాముూలుగా అయితే తింటాను గానీ టెంపుల్ కి వెళ్తున్నా కదా అనేసి ఎల్లుండి సాటర్డే ఎట్లాగో తినము మేము ఎప్పటికి తినము
ఊ
సండే రోజు ఇంగ ఇష్టం ఇగ హు
మేము కూడా అయితే ఈ రెండు రోజులు మాంసం తినం
ఏమది ఇంకేంటి
ఏముందండి చెప్పాలి మీరే మీ ఇంటి పక్క
ఆ ఆ ఏం ఉండవు కాకపోతే కొంచెం దూరంలో ఉంటాయి మా పాపకు ఆవు పాలు పెడుతుంది
అవు పాలు వేడి కదా
ఊ గేదె పాలు పాడుతాం ఆవు పాలు పోయ్యారు వాళ్ళు కాకపోతే గేదె పాలు
ఉ
ఉహు
మరి ఆవు పాలు పడితే బాగా వేడి చేసిందిగా అందుకనీ అడుగుతున్న
చాలా వేడిగా ఉంది ఊ మరీ ఇది మీకు ఏ ఏ ఎక్కడికి వెళ్ళడం ఇష్టం అండి సమ్మర్ లో ఎక్కడికి వెళ్ళలేదా మీరు
లేదండి ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ వేడిగా ఉండిద్దని ఇక్కడకు వచ్చినాము
అవును
ఇప్పుడు చల్లబడింది అని ఇక్కడికి వచ్చాం
ఉహు
సరలయలా
ఆ ఇంకా ఏం చేస్తున్నారాండి మేము బటికి వెళ్దామని ప్లాన్ ఉండే మాకు సమ్మర్ లో శ్రీశైలము శ్రీశైలము అటు బీచ్ బీచ్కి వెళ్ళాలని ఉండే మా ఆయనకు వైజాగ్ బీచ్ స ఎప్పుడు వెళ్ళలేదండి వెళ్ళాలని బాగా ఉంది గానీ అసలుకు ఎప్పుడు కాలేదు మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మర్ లో చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి ఇగ మళ్ళ చిన్న పాప నీ తీసుకొని ఏమి వెళ్ళాల అనేసి వెళ్ళ లేదు ఇగ
మాకైతే సముద్రం చాలా దగ్గరలోనే ఉండిద్దండి ఇరవై కిలోమీటర్లలా ఉండిద్ది కి ఎప్పుడనాళచ్చ ఎప్పుడన్న రాచ్చు
ఆహా దగ్గరే న మీ కు సముద్రం అవునా బా అయితే ఇస్ సరే మీ ఇంటికి వస్తామండి ఆ వస్తాం అయితే వచ్చేసి బీచ్ చూస్ అసలుకి ఎప్పుడైనా వెళ్ళాలని బాగా ఉంది గాని ఎప్పుడు వెళ్ళలేదు మొన్న సమ్మర్ లో మా తమ్ముడు వాళ్ళు వెళ్ళేసి ఎంజాయ్ చేసి వచ్చారు కానీ
ఈసారి మా ఇంటికి రండి నేను పిలుసుెళ్తాను సముద్రం దగ్గర కి ఉ మేము ఇంకా ఇంకో ఫ్రెండ్ నా ఫ్రెండ్ కూడా వస్తానన్నారు
ఓకే
ఆ మేము అందరం కలిసి బీచ్ కి వెళ్లొద్దాం
ఓకే ఓకే వాళ్ళు ఎప్పుడు వస్తారో చెప్పండి నేను కూడా కంపల్సరరిగా వాళ్ళతో రాడానికి ట్రై మళ్ళీ సమ్మరా నేను సమ్మర్ కె దాక వెయిట్ చెయన్ లేండి ఎందుకంటే సమ్మర్ లో పిల్లలు తీసుకోనీ వెళ్ళలేము ఏదన్నా ఒక ఫో వన్ వీక్ ఏదన్నా హాలిడేస్ ఉంటే
ఆ అలా అయితే మళ్ళీ దసరా దగ్గర్లోనే ఉందిగా అప్పుడు పది రోజులు అలా సెలవిస్
అవునవును అవునవును దసరా టైమ్ లో వెదరు మరి వర్షాలు పడవు చలి ఉండదు కాబట్టి అప్పుడు బెస్ట్ ఉంటది ఎటన్నా వెళ్ళడానికి గూడా అవునవును
మేము మీరు అందరు కలిసి వాళ్ళతో మళ్ళీ వెళ్తాను నేను మీ మీతో కలిసి వస్తాను మీరు రండి మా పిల్లలు ఇద్దరం మేము మా ఆయన అందు అందరం కలిసి వెళ్ళొద్దాం
మొన్న వాళ్ళు వెళ్ళారు అటు అన్న అన్నవరం సత్యనారాయ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వైజాగ్ బీచ్ దాకా వెళ్ళేసి ఆ ఏ మస్తు ఎంజాయ్ చేసి వచ్చారు కాకపోతే చిన్న పాపపూఉంది కదా అనేసి మేమే వెళ్ళలేదు మా ఆయనకేమో గోవాకి వెళ్తా అనిపించి నాకేమో సముద్రం చూడాలనిపించి
అలా అయితే కంపల్సరీగా మా ఇంటికి వచ్చేయండి మీరు మా ఊరు వచ్చి నాకు ఫోన్ చేయండి
ఓకే ఓకే
ఓ నేను పిలుచకెళ్తాను మిమ్మల్ని
ఓకే ఓకే కంపల్సరిగా ఇంకా అండి ఏం చేస్తున్నారు
నన్నయితే మీర ఎక్కడికి తీసుకెళ్తారు
మీరు వస్తే మీరు ఏ క్ ఏఏ క్కడికి మీరు చూస్తా అంటే అక్కడికి చార్ినార్ అంటే చార్ినార్ లేకపోతే గోల్కొండ మీ ఇష్టం ఇగ ఎక్కడికేళ్తారంటే మ్ ఓ ష్యూర్ గా అసలుకు నాకు చార్మినార్ చూడ్డం పిచ్చి తిరగడం పిచ్చి
చార్మివార్ లో నాకు గాజులు తీసుకోవాలని ఉంది
చాలా బాగుంటాయి తెలుసా ఆ అక్కడ బ్యాంగిల్ బజార్ ఉంటది గాని ఆటోకు వెళ్ళాలి అంటే బై వాక్ డిస్టెన్స్ ఏం ఉండదు కాకపోతే అక్కడికేళ్తే చాలా చి చీప్ అండ్ బెస్ట్ వస్తది మళ్ళీ ఒక డజన్ రెండు డజన్లకు వాడు అదే ప్రైస్ పెడుతడు గాని ఆ ఎక్కువ బావుంచ్ ట్లా కొనాలి మస్తు తక్కువకిస్తారు
ఈసారి నేను ఆ చార్మినార్ ఒస్తాను నన్ను తీస్
కంపల్సరిగా తీసుకెళ్తాను షోర్ గా తీసుకెళ్తాను అసల్ చాలా బాగుంటది చార్మినార్
నాకు ఎప్పనుంచో ఆశ అండి చార్మినార్ వెళ్ళాలి అక్కడ బ్యాంగిల్స్ తీసుకోవాలి అనే
డ్రెస్సులు కూడా చాలా తక్కువ ఉంటాయి తెలుసా ఇప్పుడు బయట షాపు లో పద్నాలుగు వందలు పదిహేను వందలు ఉండే డ్రెస్సు ఆడ నాలుగు వందల ఐదు వందలకే వస్తది
అంత చీపోస్తయా
సారిీస్ కూడా అసలు కు సారిీస్ కూడా ఇప్పుడు బల్క్ లో తీసుకోవాల అనుకున్నాం అనుకో మీరు ఫైవ్ థౌజండ్ పెట్ ట్కుంటే మీకు బొచ్చెడు బట్టలోస్తాయ్ అవే ఫైవ్ థౌజండ్ పెడితేా ఇప్పుడు మూడో నాలుగు డ్రెసులోస్తాయ్ గనీ బయట చీరలు గానీ అసలుకు చాలా చాలా అంటే మా అక్క మ అంటే మా పెద్దమ్మ కూతురు వాళ్ళ పెళ్ళికి మేము పెళ్లిికుతురు ఎంగేజ్మెంట్ కేమో వాళ్ళు అక్కడే కొనుక్కున్నారు వాళ్ళ ఊర్లో కాకపోతే అదే ఎంగేజ్మెంట్ సారీ బ్లౌజు వాళ్ళకి అక్కడ నాలుగు వేల ఎనిమిది వందలు పడిందంట అదే బ్లౌజు శారీ ఇక్ ఇక్కడకో థౌజండ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ లో వచ్చింది తెలుసా వాళ్ళు షాక్ అయిర్రు అసలుకు ఆ వాళ్ళు షాక్ అయిర్రాసలుకు కాకపోతే తిరగాంటే కొంచెం ఒ పీకుండాలి మనకు
తిరగడం ఏముంది కాలు అరిగేదాకా తిరుగు
బ్లాౌజ్ లో మంచిగ హెవీ వరకు ఉన్న బ్లౌజ్ ఎయిట్ హండ్రెడ్ కు కొంచెం సింపుల్ వరకు ఫోర్ హండ్రెడ్ క్కు అలా ఇస్తారు
మీరు శారీస్ ఎక్కువ కడుతారా
నేను శారీస్ ఎక్కువ కడుతా డ్రెస్సులేక్కువ వేస్తా అన్ని వేస్తా నేను కాకపోతే నచ్చింది కొంటాను ఖచ్చితంగా నచ్చింది అయితే ఖచ్చితంగా కొంటాను అదొక పిచ్చి హ్యాబిట్ ఉంది నాకు
ఈసారి బట్టలు కొనాలన్నా బ్యాంగీస్ కొనాలన్నా మీకు ఫోన్ చేస్తాను
ఓకే ష్యూర్ గ చెయండి
ఆ
నేను చార్మినార్ కేళ్తాను అని అనుకున్నప్పుడు మీకు కాల్ చేస్తాను వీడియో కాల్ అయినా చేసిి మీకు నచ్చింది కొనోచ్చు మళ్ళా కొరియర్ లో పంపిస్తాను మీకు మ్ ఎందుకనంటే అక్కడ చాలా చేయపోయిన మయిష్ట్ లో ఉంటది
నా సైజు జీరో సైజు బ్యాంగిల్ ఆ సైజు లో బాగా హెవీ మోడల్స్ ఉంటాయా
జీరో సైజ్ అంటే మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళసి తీసుకోవాలి అంటే ఎన్ని ఇయర్సు
ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఉంటాయి నేనైతే చిన్నపిల్లలా ఉంటా
మీకు టూ టూ సైజ్ వస్తది గావ టూ టూ వో టూ టూ ఫోరో టూ ఫోరో
టూ టూ సరిపోతుంది కాకపోతే దానిలో కొంచెం చిన్న సైజ్ అయినా సరిపోతుంది
ఆ టూ టూ నుండి మా మా చిన్న పాపకు ఆ ట్వంటీ ఇయర్స్ గాని ఛీ ట్వంటీ మంత్స్ గాని నా పాపకు దాని కంటే కొంచెం పెద్ద సైజు కాంచెల స్టార్ట్ ఉన్నాయి బ్యాంగిల్స్ మొన్న చాలా బావున్నాయి తెలుసా అసలుకు ఆ ఎంత హండ్రె ఆ ఎన్ని సెటూ మన సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీసే పడ్డాయి గాని అవి ఎలా అంటే సైడ్ గాజులు ఉంటాయి అన్ని రకాల గాజులు ఉంటాయి మన మోడల్స్
మొత్తం ఇన్ని బ్యాంకుల్స్ వచ్చాయి దాంట్లో
అంటే రెండు గాజులు వచ్చిన కాంచెలి మళ్ళా ముప్పై రెండు గాజులు వచ్చే వరకు ఉన్నాయి కాకపోతే మన ఇష్టం అన్నట్టు తీసుకోవడం ముప్పై రెండు నలభై రెండు అట్లా మన ఇష్టం అన్నట్టు ఇగ
హ ఈసారి నేను గాజులు తీసుకోవలన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాను నేను మీకు ఫోన్ పే చేసినా నాకు కొరియర్ లో పంపించండి
ఓకే అండి
నాకు గాజుల పిచ్చి ఎక్కువ
అవునా నాలగే
గాజుల పిచ్చి బట్టల పిచ్చి ఎక్కువ కాపోతే తీసుకోను తొందరగా ఆడపిల్లలు కదా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకు ఉంటయ్ ఎదో ఒకటి తీసుకుందాంలే తీసుకుందాం అని కూడా ఆగుతుంటాను మళ్ళీ నేను ఖర్చు పెట్టుకుంటే పిల్లలకి ఏముండవులే అని జే
ఆ ఓకేన అండి అ